బాగున్నారా అండి
బాగున్నాంమండి మీరు ఎలా ఉన్నారు
చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు
నేనా అండి రీల్స్ చూస్తున్నానండి
నేను ఇందాక అదే పనే చేస్తాంటండి మీతో మాట్లాడడం మొదలు పెట్టకముందు.
అవునా అండి
ఉం
ఏం తిన్నారు హా నేనా చపాతి పప్పు అండి
మాది గుడా అదే కదండి కాకపోతే క్యారెట్ ఉల్లగడ ఫ్రై ఒకటి ఎగస్త్రా అంతే
ఓకే క్యారెట్ ఉల్లగడ్డ రెండు కలిపి చేస్థారా
ఫ్రై గుడను పప్పుగూడ
అవునా మాకి ఫ్రై ఏం లేదండి జస్ట్ పప్పు ఒకటే
ఉం ఇంకేంటండి విశేషాలు ఏదో ప్రాజెక్ట్ కి ఏందో రిపోర్ట్ చేయాలన్నారంట
అవునండి చేయాల
చూసారా మీరు
లేదు ఇంకా చేయలేదు నేను ఆ పిడిఎఫ్ యే ఒపెన్ చేయలేదండి చేయ్యాల
ఉం
చేస్తాందా మా ఫ్రెండ్
ఆ అమ్మాయి చాలా సేపు కిందటే వేరే స్నేహితురాల దగ్గరికి వెళ్ళిందండి అందుకే నాకు తెలిసింది
ఇంకా వచ్చిందా రావట్లే రాలేదా
ఇంగ వెల్లి కూడా మహా అంటే ఒక గంట గూడ కాలేదు అండి
అవునా
ఉం
ఆ ఏం చేస్తందండీ
ఆమే ఏమో తెలీదండి నావైతే మొత్తం ఉం గందరగోళంగా ఉన్నాయి ఏం చేయలో కూడా అర్థం కాలే సర్దే కూడా ఓపిక లేదు సర్దా బుద్ధి కాలే ఇంత అడ్డం ఉన్నాయ అన్నమాట
ఏంటండి ఎంట్టండాయి
నిన్న మా అక్కడికి బయటికి వెళ్ళన్నాం కదా అవన్నీ అట్లే ఉన్నాయా
ఆహా ఏం చేసారు ఎక్కడికి వెళ్లారు ఎక్కడికి అవునా అండి ఏం కొన్నారు
ఏం కొన్నామంటే ఏం కొన్నాము ఒక పౌచ్ కొన్నానండి అంటే మీ స్నేహితురాల దగ్గర ఉందా అచ్చం అలాం అది బాగుందని అది కొన్నాను
హుమ్ ఇంక
తర్వాత నేను కొనిందయితే ఒక రెండు జతలు బట్టలు కొన్నానండి
హూ హమ్ ఎంత పడ్డాయండి ఎంత ఏ ఏంటండి
వీటుూ వీటుూకి పోయామా అక్కడ నాకు నచ్చినాయి రెండు బట్టలు ఒకటోచ్చి పదమూడు వంద వందల యాభై రూపాయలు పడింది ఒకటి వచాయి ఐదు వందల డెబ్బై ఐదొ ఏడు వందల ఇరవై ఐధో టాప్
ఓన్లీ టాప్ ఒకటేనా
ఆ టాప్ ఒకటే
ఆ కుర్తి సెట్టా పదిమూడు వందలు
అది సెట్ రావాల్సిందండి నేను అప్పుడు సరిగా చూసుకోక ఓన్లీ పైనైన అది మాత్రమే పెద్ద అంటే లాంగ్ ఏమంటారు అంబ్రలా టైప్ లో వస్తాధి చూడండి గోల్దే అది వచ్చింది ప్యాంటు అవి నేను తీసుకోలె వాళ్ళు కూడా బిల్లేేసే టపప్పు దొంగ సచినోలు చెప్పాలి కదండి చెప్పలా దీనికి ఉండాలి కదని అదే నేను వెళ్దాం అనుకుంటున్నా రేపు మొన్నాడో అట్లా ఎవరనా ఎవరు లేరండి అందరు కళాశాలకు వెళ్తున్నారు కదా స్నేహితుడు ఎవరు లేరు తోడొచ్చేదానికి
లేట్ అయితే వాళ్ళు మళ్ళీ తీసుకోరండి వెంటనే అయితే తీసుకో
నేను కస్టమర్ కేర్ వాళ్ళకు ఫోన్ చేస్తే వారం లోపల చేసుకోండి అన్నారండి
అవునా
ఊ
ఓన్లీ టాప్కే పదమూడు వందలు పెట్టాలంటే మనకు గుడా బాధే కదండి
ఊ ఒకవేళ ప్యాంట్ కావాలంటే ఒకవేళ ఒకవేళ ఒకవేళ ప్యాంట్ గాలంటే పర్వాలేదండి ఎందుకంటే కింద వరకు ఉంది కాబట్టి ప్యాంట్ వేసుకున్న కనపడదు
ఆ
అట్లీస్ట్ దానికి దుప్పట అన్నా రావాలి కదండి అంటే బ్ర బాగా గ్రాండ్ గా ఉన్ దాని మాడ చూడ్డానికి కదే కాబట్టి దానికి మ్యాచ్ చేసేలాగా దుప్పట్ ట్టాలు కూడా దొరకట్లేదండి ఊరికే కొని వదిలేద్దాం లే అనుకున్నా కూడా
ఆ
అందుకే ఎక్స్చేంజ్ పెట్టుకొని వస్తాను
అంతే
ఉమ్ ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే నేను ఎక్కడికి షాపింగ్ ఏమి వెళ్ళదు వెళ్ళలేదు రోజు కాలేజీకి వెళ్తున్నా వస్తున్న అది ఈ రోజేమో పిచ్ఛ పిచ్చగా తలనొచ్చిందండి కాలేజ్లో
ఊ
ఏం చేయలో ఆర్తం గాలే పిచ్చక్ చానా తల నోచ్చేసింది జండు బామ్ ఉంటే జెండు బామ్ తీసుకొని రాసేసుకున్నా
ఊ ఎందుకంటారు ఏమంత ఆలోచన పెట్టుకున్నారు మీరు
స్ట్రెస్ ఎక్కువ అయిపోతంది ఆ ప్రాజెక్ట్ లో ఏం చేయలే అర్తగాలేదు బిల్డపెక్ చేసేతక్ కో బిల్డప్ చేసెది ఎక్కువ
యా
అది అది అట్లా ఎఫెక్ట్ అయ్యి తలనోస్తందాండి
అవునా అండి ఇప్పటికేమి ఇదే తెలనొప్ప అంటే ఇంకా భవిష్యత్తులో ఏమంటారో అండి అంటే రేపు పొద్దున మీ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు
ఊ
ఊ ఏ నేను రేపు అలా వెళ్దాము అని అనుకుంటున్నాను అది బట్టలు తీసుకొని మార్చడానికి
ఊ
ఊ
ఇంకా అక్కడకొకటినా డి మార్ట్ విశాల మట్ అలా ఏమన్నా
నిన్న వెళ్ళామండి నిన్న వెళ్లేస్ వచ్చాం అవన్నీ
ఉహు
ఊ ఫస్ట్ ఎక్కడికి పోయామంటే విశాల మాట్ కు పోయినామండి బస్సు మామూలుగా బైపాస్ మీద పోతది కదా నిన్న బైపస్ మీద పోలా అంటే కొన్ని ఊరు బస్సులు ఊరి మీద పోతాయి అట్లా ఫస్ట్ విశల్ మటుకు పోయినామా ఆనుంచి మళ్ళా ఆటో ఎక్కినాము
చ ఆటోలోనా అండి
బస్కి విశాల్ మాట్ వర్కుపో మల్ల విశల్ మాట్ ఆర్ ఆర్ స్్రీట్ కు ఆటోకు పోయినాము అంటే చర్చ దగ్గర పోయి దిగామన్ మాట
అవునండి
ఇంకా ఆ తర్వాత ఏం చేసామంటే అక్కడ నుంటి ఎస్ సార్ షాపింగ్ మాల్ దగ్గరే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము
ఉ
ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళా చందన షాపింగ్ మాల్ కు ఆటోలో వెళ్ళాము మళ్ళీ అక్కడ్నుంచి ఇదేమంటారు అదే డి మార్ట్ కి వీటు కి స్టైల్ యూనియన్ కి వాటన్నిటికి మళ్ళీ ఆటోక్ పోయ్యాము ఫస్ట్ డిమార్ట్ లోకి పోయి కొనుక్కోవాల్సిం కొనుక్కొనేసి
ఆటోకే ఖర్చయిపొయింటదండి
ఆ ముగ్గురికి కలిపి నూట ఇరవై రూపయలు అయ్యందండి
ఆ
ఉ ఇంకా డిమార్ దగ్గర అంటే ఇడనే ఆ పిజ్జా హట్ట డామినోస్ా డామినోస్ దగ్గర దిగేసి మళ్ళ డిమార్ట్ కు పోయిన డిమాట్లో కొనుక్కునేటి కొనుక్కున్నాము ఆ తర్వాత ఏం చేసినన్నామ అంటే ఆకులిస్తా ఉన్నింది అప్ అప్పటికే రెండు మూడయితాంది టైము ఇంగ అయ్యేపన్ కాదులే అని చేప్ ఇగ వాళ్ళు జూసులు తాగుతాంటే నేన్ బొరుగులు కొనుక్కొని తిన్నాను డిమార్ట్ బయట
ఆ
ఇంకా తర్వాత స్టైల్ యూనియన్ లోకి ఎళ్ళాము దాంట్లో పాప తీసుకున్న పౌచు కావాలంటే అది కొనుక్కున్నాను ఆ తర్వ అ మళ్ళీ మళ్ళీ ఏం చేస నేను ఆ మళ్ళీ దాని పక్కనే ఉన్న వీటులు పోయాము దాంట్లో ఈ బట్టలు తీ కున్నాము ఒకటైతే సాటిస్ఫాక్షన్ అండి ఒకవేళ ఎందుకంటే బానే ఉంది ఓకే ఇది సెట్టని తెలిసిన తర్వాత బాదండి అంటే సెట్టని తెలియక ముందయితే ఒకవేళ సర్లే
అంటే మీరు మీరు తెచ్చేటప్పుడు చూసుకోవాలి కదండి ప్యాంట్ ఉందా చున్నీ ఉందా ఏముం
అంటే నాకు తెలిదు కదండి ఇప్పుడు దాన్ మీద బిల్లు అవి చూసినప్పుడు తెలుస్తా ఉంది అంటే ఎస్టీ అన్ రాసినారు
అ అండి
అది నాకు తెలీయదు కదా ముందు నేను అట్లా కాద్ నేను అవన్నీ చూసుకోలే మళ్ళో వచ్చేటప్పుడు ఆలోచన వచ్చింది మళ్ళీ దని మీద చూస్తే మామూలు ట్యాగ్ ఉంటుంది కదా ప్రైస్ ట్యాగ్ అది దాని మీద చూస్తే ఎస్యర్ ఉంది అప్పుడు సెట్ రావాలి కదా నాకు ఇట్లా ఎట్లా వచ్చింది అని చెప్పి అని అనుకున్నా అండి ఎందుకంటే నిన్న నాతో పాటు వేరే వాళ్ళు కూడా కొనుక్కున్నారా బట్టలు వాళ్ళకు ఎస్టీ అని ఉన్నప్పుడు సెట్టు ఉండింది మామూలు ఉత్త క్ కుర్తీస్ ఉత్త టాప్స్ మాత్రమే సప్రేట్ అయితే అది వేరుగా ఉన్నాయి పేర్లు
అవునండి
అని చెప్పేసి టాప్ నేమ్ బాటమ్ నేమ్ అని చెప్పి పేర్లు రాసినన్నారు కదా
అవును అవును అట్ల రాస్తారు బ్రాండ్ నేమ్స్
కోసమని రేప్ పొయి అడుగుదాము అని చెప్పి
ఆ లేకపోతే కుదరదు అంటే అదే డబ్బులకి వేరే డ్రెస్ తీసుకోండి అల కుదరకపోతే అదే డబ్బులకి వేరే డ్రెస్ తీసుకోండి
ఆ ఇంగా అదే అనుకుంటాన్నా అండి ఎక్చేంజ్ కింద అట్లన్నా కానీయండి లేకపోతే వేరే డ్రస్ తీసుకు కుంటాను అనన్నా చెప్ధాము కుంటాన్నాను
ఆ ఎట్లా డబ్బులు ఇమ్మంటే ఇవ్వరు అందుకు అదే డబ్బులకి వేరే డ్రస్ తీసుకోండి
వెతికిచ్చినారంటే వెతికినీలేండి దాంట్లోకి సెట్టు వెతిక్ కీయనియండి
ఆ ఆ అంతే గదండి మీకు నచ్చి తీసుకున్నప్పుడు
మ్మ్ ఇంకేంటండి విశేషాలు ఏం మీరు కళాశాలలో ఏమేం చేశారు ఎమైంది ఏం కథ
ఏంటండి
ఏంటండి మీ దగ్గర సరింగా మాటలు వినపడట్లేదండి ఇప్పుడు పర్వాలేదు కానీ కట్ కట్ అయితాన్నాయండి
నెట్వర్క్ ప్రాబ్లం ఏమో అండి ఇష్యూ ఉందేమో ఇప్పుడు ఓకే కదండి హలో
అవునండి నెట్వర్క్ ప్రాబ్లమే అండి మాటలు మీవి సరిగా వినపడట్లేదండి నాకి
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తాన్నయా
ఆ వినిపిస్తోంది వినిపిస్తోంది చెప్పండి వినిప్ ఆ వినిపిస్తున్నాదండి చెప్పండి
ఆ అండి చెప్పండి హలో హలో హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తోందండి చెప్పండి
అదే వాయిస్ బ్రేక్ అయితుంది నేను అప్పటి నుంచి హలో హలో అంటున్నా కానీ ఏం వినిపీయలేదండి మీకేమి
ఆ ఏమొ నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి మీ దగ్గర్నో నా దగ్గర్నో తెలీదు ప్రాబ్లం వస్తోంది
మ్మ్ అవునండి
మ్మ్
అదే నేను హలో హలో అని టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్నానండి
అవునండి మీరు అనేది నాకు వినిపిస్తోంది నేను కూడా వినిపిస్తోంది అని చెప్తున్నాను మీ క అది వినపడట్లేదనుకుంటా
అది వినిపీలేదండి మీరు లాస్ట్ టైము హలో అన్నప్పుడొకటే వినిపిచ్చింది
అవునా నేను అదే చెప్తున్నా మీకు నాకు వినిపిస్తోంది అని
అవున అండి నాకు వినిపిలేదండి
ఇంకేంటండి
చెప్పాలండి సరే అండి నేన్ మళ్ళీ చేస్తాను మీకు ఆ అండి
ఉంటానండి